హలో
హలో నమస్కారమండి
నమస్కారం అండి మీరేలా ఉన్నారు
నేను ఇంకా అడగలేదండి మీరు ఎలా ఉన్నారని నేను అడగలేదు
ఓకే నమస్కారం మీరేలా ఉన్నారు ఇప్పుడు చెప్పండి
నమస్కారం అండి నేను చాలా బాగున్నాను ఇక్కడ మీరేలా ఉన్నారు
కే నేను కూడా బానే ఉన్నా అండి అయిందా డిన్నర్ డిన్నర్ కంప్లీట్ అవలేద అండి డిన్నర్ అయ్యిందా అని అడుగుతున్నానండి హలో మీ వాయిస్ కట్ అవుతుందండి
లేదండి మీరు క్లియర్గా మాట్లాడండి వినిపిస్తుంది
మాట్లాడుతున్నా మీరు డిన్నర్ కంప్లీట్ చేసేసారా అని అడుగుతున్నాను
లేదండి లేదు ఊరికె అయ్యిందా అనంటే ఏంటండి కొంచెం క్లారిటీ గా కొంచెం మెన్షన్ చేసి మాట్లాడండి ఏదన్నా గాని
అయ్యిందా మీన్స్ డిన్నర్ కంప్లీటెడా అని అర్థం అండి మీరు అర్థం చేసుకోలేకుంటే మీరు అర్థం చేసుకోకుంటె నేనేం చేశానండి
అట్లా అనకండి మీరు మేము అర్థం చేసుకోవడం మీరు అర్థం చేసుకోవడం కాదు ఎవరికైనా గానీ అయిందా అంటే ఏమయ్యిందని అసలు ఆ కొం చం ఆలోచించండి మీరే
ఓకే అండి ఏంటి సంగతులు మరి అక్కడ క్లైమేట్ ఎలా ఉంది
క్లైమేట్ అంటే ఇప్పుడు సమ్మెరె కదా అండి ఇంకెటు చూసినా ఇప్పుడు ఉక్క ఉక్క పోస్తుంది చాలా హాట్ గా ఉంది ఇక్కడ అయితే వెదర్
ఇక్కడ కూడా అలాగే ఉందండి ఫుల్ అసలు ఇది మన మన ప్లేసేన అన్నట్టు ఉంది ఎ ఇక్కడో ఇది వేరే స్టేట్ ఉన్నట్టుందండి లైక్ రాజస్థాన్ ల ఎక్కలే ఎండలు ఉంటాయి మన ఐడియా కదా అంటే విన్న విన్న వి వింటూ ఉంటాం కదా
అవునవును
సో ఈ ఇక్కడ అలాగే ఉంది ఏదో చాలా ఫుల్ ఎండలు అంబ్రెల్లా గాని ఆ అంబ్రెల్లా గాని క్యాప్ పెట్టుకొని గాని ఆ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది
ఆ అవున అవునండి ఇక్కడ కూడా అలాగే ఉంది నేను కూడా బయటకి ఎళ్ళాలంటే స్కార్ప్ తీసుకొని స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళాలండి లేదంటే కష్టం అవుతుంది ఇంకా బయటికి అలాగే ఏళ్ళలేము మనము
అవు అ అవునండి ఇప్పుడు ఇంతకు ముందంత మనము వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఎక్కువ ఆ ఆ బెట్ షీట్స్ ఎక్కువ యూస్ చేసుకునే వాళ్ళము ఈ ఫ్యాన్స్ ని ఎక్కువ అవాయిడ్ చేసేవాళ్ళం సో ఇప్పుడు అం
అవునవును అప్పుడు వింటర్ కాబట్టి అలాగే ఉండేది మనం కొంచెం అప్పట్లో ఎట్లా అంటే చలి ఎక్కువ ఉండేది మనం అప్పుడు కరెంట్ కూడా సేవ్ చేసే వాళ్ళం వింటర్ లో
అవునవును అవునువును ఇప్పుడయితే బెడ్ షీట్స్ అవాయిడ్ చేసేసుకొని ఇప్పుడు బెడ్ షీట్స్ అవాయిడ్ చేయాల అనిపిస్తాంది అసలు బెడ్ షీట్స్ ఏ యూజ్ చేయబుద్ది కాలా ఎక్కువ ఈ ఫ్యాన్స్ కూలర్స్ ఏసీస్ ఎక్కువ అంటే ఎక్కువ ఇవే యూజ్ చేయాలా
అవునవునండి మరి అలా ఉంది అంత హాట్ గా ఉంది అనమాట
అదొక సమస్ అండి ఈ కూలర్స్ ఏసిలు చేస్తే గుండు కొట్టించుకోవాల కరెంట్ బిల్లులతో
అవునవునండి అది కరెక్టే అండి అవును ఇంకా మీకు కూలర్ కూలర్ వాడుతున్నారా అండి
మా ఇంట్లో కూలరు ఫ్యాన్ అవైలబుల్ ఉందండి ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా ఏసీ
ఫ్యూచర్ లోనా అండి
హ్మ్మ్ అవునవునండి మీకు అండి మీకు ఏ సి అవైలబుల్లో ఉందా ఓన్లీ ఫ్యానేనా
లేదండి మాకు ఫ్యాన్ ఒకటే ఉందండి ఇక్కడ ఏసి తీసుకోవాలి మేము కూడా
ఓ పూరా మీరు
అవునండి అంటే ఫ్యాన్ ఒక్కటే ఉన్నా పూరా అండి
ఆ అంటే ఈ జనరేషన్ లో కూడా అట్లీస్ట్ ఆ ఫ్యాన్ తర్వాత కూలర్ ఉండల్ల కదండి సో అందుకు అలా అడిగాను
మీరు మరీ ఆ చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి నేను ఫ్యాన్ ఉంది అంటే ఎంత ఆ ఫ్యాన్ ఉంది అంటే ఓకే అనలే ఫ్యాన్ కూడా లే లేకో కోకుండా ఓ టేబుల్ ఫ్యాన్ తో మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు పేదవాళ్ళ చెప్పండి
అదే కరెక్టే లెండి
మరి ఫ్యాన్ ఉంది అంటే ఎటువంటి ఏ ఎట్లా పెద్ద పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో కూడా ఫ్యాన్లు మరి అవైలబుల్ ఉన్నాయి మరి ఫ్యాన్లు ఉంటే వాళ్ళు పేదరుల్లా
అ అది అది కరెక్ట్ లేదు లేండి జో జో జోక్ మీరంత సీరియస్ కావద్దండి
కడండి మీరు ఇప్పుడు ఏసీ ఉంటేనే కోటేశ్వర్లు గారు ఏసీ లో ఉన్న గూడా కొంతమంది సి టుచ్యుషన్ వేరేలా ఉం
అదేలేండి నేను జోక్ జోక్ వేసాను మీరంత ఎందుకంతా దాన్ని ఒక సీరియస్ మోడ్ కి తీసుకొని వెళ్తున్నారు
మీరు కొంచెము జనాల్లోకెళ్ళి చూస్తే అర్థంమవుతుంది ఏంటి అనేది
అవునవునులేండి ఇంకేంటి సంగతులు మరి ఇంకేంటి సంగతులండి ఈ సమ్మర్ లో ఎక్కువ డ్రింక్స్ తీసుకోండి బటర్ మిల్క్ తర్వాత లెమన్ ది లెమన్ జ్యూస్ ఎక్కువ తిసేసుకోండి
ఇందాకే పూర్ అన్నారు గదా అండి ఇంకా మాకు బటర్ మిల్క్ ఎందుకు మజ్జికి ఎందుకు ఎట్ ఎక్కడి నుంచి వస్తాయండి
కాదు ఇదిగో అండి మీలో ఇదే బటర్ మిల్క్ మజ్జిగ రెండు ఒకటే అండి ఉ
అందుకే అండి నేను పూర్ మిమ్మల్ని మజ్జగా బటర్ మిల్క్ డిఫ్రెంటే
అయ్యో అంటే ఫ్లో లో నేను వేరేది ఎదో అనుకున్నాను ఓకే బటర్ మిల్క్ తీసుకోవాలన్నా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలన్నా ఈ బాత్ మేము పూరు కదా అండి మాత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి
ఏమో లేండి ఎక్కువ వాటర్ మిలన్స్ బటర్ మిల్క్ జ్యూస్ ఇవన్నీ లెమన్ ఇవన్నీ ఎక్కువా ఆ మనం తీసుకునే ప్రతి ఫుడ్ లో యాడ్ చేసేసుకోవాల ఈ సీజన్ లో ఈవ్ అవడ్ చేస్తే ఇంక అంతే అండి బటర్ మిల్క్ ఎంత ఎంత సాధ్యమైనంత వరకు అంత ఎక్కువ చేసేస్త
అది న్యాచురల్ డ్రింక్ కదండి ఒక కెమికల్ యాడ్ ఉండదు ఏమి ఉండదు
సో అందుకే యాడ్ చేసేసుకోవాల అందుకే యాడ్ చేసేసుకోవాల అని చెప్త చేస్తున్నానండి అది న్యాచురల్ కాబట్టే
అవును నేనైతే ప్రతి రోజు తీసుకుంటున్నానండి డి ఏదో జోక్ చేసాను గానీ మేము పేదోళ్ళము అది ఇది మాత ఎక్కడ ఉంటాయని కానీ డైలీ తప్పన్ సరిగా ఒక గ్లాస్ మజ్జి అయితే తాగుతున్నామండి
ఎస్ ఎస్ ఎస్ చాలా వరకు కు ఈ బటర్ మిల్క్ ని మనం యు బాగా తాగాలి మ మా ఆఫీస్ లో డైలీ టూ త్రీ ఫోర్ గ్లాసెస్ మాకు ఇస్తారు మా ఆఫ్టర్నూన్ ఎస్ ఆఫ్టర్నూన్ లచ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వన్ గ్లాస్ ఆ తర్వాత ఇంకా ఈ టీ ఇవన్నీ ఈ టీ కాఫీలు అవాయిడ్ చేసేసినాం అవేయిడ్ చేయాలి కె మాయ మాయ ఎండిస్ సార్ ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్పిన్నారు ఈ సీజన్ లో ఎక్కువ మనకి కి ఎక్కువ వాట్ టరు ఇవి ఎక్కువ యూస్ ఎక్కువ తాగాలి కాబట్టి సో ఇవి కాఫీలు ఇవన్నీ ఇవన్నీ తాగామంటే మనకి సరిగ్గా ఉండలేము కదండి ఆకలి వేయదు ఈ టీ కాఫీలు అనేది ఆకలిని చంపేస్తుంది సో అందుకు మా ఎండి సార్ మంచి చి ఏమంటారు ఒక మంచి మెసేజ్ లా కాకుండా ఏమంటారు ఇంకొక ఇంకొకటి ఉంటుంది చూడండి మంచి పని చేశారు అని సో అలా ఈ మజ్జిగ ఇవే మా ఆఫీస్ లో మార్నింగ్ రాగి మాల్ట్
ఓకే రాగి మల్ట్ కూడా చాలా మంచిదండి ఎనర్జీ గాని ఆ చాలా తర్వాత కూల్ కద కూల్గా ఏదన్న ఆ చాలా బాగుంటుంది రాగి మాల్ట్ కూడా బాగుంటుందండి
ఎస్ ఎస్ మా రాగి మాల్ట్ ఓన్లీ మార్నింగే అండి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ కూడా రాగి మాల్ట్ ఉండదు టీ కాఫీ ఏం ఉండదు ఓన్లీ మజ్జిగ ఎండలు చంపేస్తున్నాయి బయటికి రా బయటి టికీ అడుగు పెట్టాలంటేనే హీట్ అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది
అవునవునండి మా పల్లెల్లో అయితే ఎంచక్క బయట ఆ బయట మంచాలేసుకొని ఆ హాయిగా అలా ఆకాశం వైపు చూస్తూ పడుకొని ఆ చల్లగాలికి ఆ సమ్మర్ లో అయినా బయట ట ఆరు బయట పడుకొని ఉంటే ఆ అప్పట్లో అది వేరే లెవెల్ ల్ అండి ఆ ఆ అనుభవమే వేరన్నమాట ఇప్పుడు టౌన్లల్లో గాని ఇక్కడ ఎంత టెర్రస్ మీదకి ఎక్కి పడుకోవాలన్నా మనకి అంత హాయిగా ఉండదు కదా అండి
అవునవును ఆ చెట్ల ఆ చెట్లు ఆ నేచర్ ఆ సౌండ్స్ గానీ ఏవైనా బడ్స్ సౌండ్స్ ఆ గాలికి వీచే ఆ లీవ్స్ డ్స్ ఉంటాయి కదా సౌండ్స్ అవి చాలా మనసుకి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తాయి
ఆ మేమయితే మా అమ్మమ్మోల్లూరికి వెళ్ళిపోతుంటిమి అండి అక్కడైతేనా చాలా బాగా ఎప్పుడు వీలు దొరికినప్పుడల్లా వెళ్ళిపోయేటోళ్ళము ఇప్పుడంటే కొంచెం చం వెళ్ళలేక అలా ఉన్నాం కానీ అప్పట్లో అయితే వెళ్ళిపోయేటోళ్ళము పండుగొచ్చినా జాతరలు అని జరుగుతాయండి కొన్ని ఆ తేరు అని అంటరు కదా రథం ఎక్కుతారు సో అలా తేర్లు ఏదన్నా జరిగి తేనె వెళ్ళిపోయేటోళ్ళం మా తాతయ్య మమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు సో ఫ్యామిలీ అంతా వెళ్ళి బా బాగా ఎజాయ్ చేసే వాళ్ళమండి
అవునండి నేను కూడా ఒక విషయం చెప్పేది మర్చిపోయాను నేను కూడా ఈ ఇప్పుడు వస్తున్న ఉగాది ఫెస్టివల్ ఆఫ్టర్ ఏం చేయాలి అనుకుంటానంటే నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కెళ్ళి అక్కడ కొంచెం టెంపుల్ ఉంది అమ్మవారి టెంపులు ఆ అమ్మవారి టెంపుల్ పక్కనే వాటర్ చాలా అంటే చాలా వాటర్ బాగుంటది అక్కడికి వెళ్ళి ఒక వన్ డే ఆ అక్కడికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను వెళ్ళాలి ఆఫీస్ల లీవ్ పెట్టి అవును అవును చాలా ఆ టెంపుల్ ని విజిట్ చేసినట్టు సరిపోతుంది అట్లా ఆ ఎంజాయ్మెంట్ ఆ తర అదంతా చూసుకొని ఒకరోజు వన్ డే అలా ప్లాన్ చేస్తున్నాను వెళ్ళాలండి
ఓకే అండి చాలా మంచి ది ఇలా మీతో ఇలా టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగా ఉందండి సో ఆ సరే అండి నమస్కారం అండి ధన్యవాదములు
డిన్నర్ అయ్యిందాండి
ఆ అయ్యిందండి ఓకే ఓకే అండి మీకయిందా అండి బాయ్ అండి
బాయ్